హలో
ఆ ఆయక్క ఎలా ఉన్నా బాన్నావా
హ్మ్ బాగున్నాను లావణ్య నువ్వెలా ఉన్నావు
బావుననుఅక్క ఏం చేస్తున్నావు ఏంటి ఫోనే చేయడం లేద
లేదురా మాకు మా అత్త వాళ్ళు ఉన్నారు కదా మా అత్త వాళ్ళ చెల్లెలు వాళ్ళు వచ్చారు రిలేటివ్స్ సో ఆ అది అంటే ఇక్కడ నియర్బై అమ్మవారి టెంపుల్కి వచ్చారన్నమాట రాయలచరువు హ్మ్ అక్కడ హ్మ్ సో చూడ్డానికి వారాహీమాత తెలుసు కదా నీకు
ఆహ్ వరహి మత మాత తెలుసు
అమ్మవారి టెంపుల్కి వచ్చారు శక్తిపీఠంకి సో అది కొంచెం బిజీ బిజీగా ఉన్న సో అదన్నమాట అ అయితే చాలా దూరం నుంచి వస్తారు చెన్నై నుంచి గుడా వస్తారు వాళ్ళు ఈ టెంపుల్ కోసం అనే
ఏం పేరున్నా అక్క టెంపుల్ పేరు
వ వారాహి మాతర చిక్ తి పీఠం రాయల చెరువు
రాయల్చరువ అంటే ఏ సైడ్ వస్తాది అక్క అది
పోనేమా తిరుపతిలోనే మనకి నియర్ బై రా అది ఎంత నీకొక హ్మ్ ఫాట్
ఓకే కే
థర్టీ మినిట్స్ నువ్వు గాని కారులో వెళ్ళామంటే ఇంకా దగ్గారా బస్ ఎత్ ఓకే ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఫా ఫార్టీ మినిట్స్ పడుతుంది
హు హ్మ్మ్
హ్మ్మ్ ఇంకా వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరు వచ్చారు ఇంక ఇక్కడే లంచ్ చేసి వెళ్ళ ధన్ మాట అదే
మరి ఏంటి ఇంకా ఎవరైనా లంచ్ గురించే కదా ఒప్పునేది
ఇంకా అంతే కదా ఫుడ్డే కదరా అంటే వాళ్ళు నాకు ముందే చెప్పలేదు వస్తు చతున్నాం ఇట్టలాంచ్కి అనేసి నేను ఇంక అప్పటికప్పటికం ఇంకా చేశాను పప్పు రసము పొటాటో ఫ్రై ఆ ఇంకా మళ్ళీ కొంచెం ఇది చేసిన కొబ్బరి పచ్చడి మళ్ళీ చిక్కుడుకాయ ఫ్రైయో ఒక రవ చేసాను ఉంటే అవి ఆడిపోత అతున్నాయి ఎండలకి ఉమ్ అది ఇంకా వాళ్ళు కంపల్సరీ రసం ఉండాలి పప్పు చేసి కూడా మనం వాళ్ళకి హ్మ్మ్ ఉమ్ పెద్ద ఆ అత్త వాళ్ళకి పెద్దత్త హది మళ్ళీ మనకు అనుకోకూడదు కదా మనల్ని ఇవళ
ఇప్పుడు రైల్ ఇప్పుడు రేడియోస్ అనేది అవును అ ఇం ఇంటికి వెళ్ళామంటే తే ఆ ఫుడ్డు బాగ్ పెట్టినారా లేద్ దావల్
ఆ బాగ చూసొకు అరే ఒక్కటి పెట్టకపోయినా అదే టాపిక్ రైజ్ గదింక.
ఆ అదే అదే అదే ఏమ్మో అహా ఈలే ఇంకోటేమంటే మనం వాళ్ళు మన ఇంళకొచ్చి అప్పుడు మనం బాగా చేసి పెడితే. ఆసల్ క్ వాల్కేమాత్రం లే కుండదు. అదే మనం ఇంట్లు వాళ్ళ ఇంట్లుక్ పోయింత పోయి తమంద్ టి అప్పుడు వాళ్ళెట్ల చేసి పెడతారు చెప్పు
ఆ అదే కదా. అది మనం కౌంట్ చేయకూడదు కదా అమ్మ అది మనమైతే చెప్పకూడదు. అవును. ఉమ్.
గతి లేదో వచ్చినట్టు అనే టైప్ లో బిహేవ్ చేస్తారు ఉమ్ ఉమ్ కొందరట్లే అక్క ఇంకా రిలేటివ్ లో అయితే. అట్లే అక్క నిజంగా. హుమ్. అసలుకు మా ఇంటికి వస్తే అసలుకు ఎన్ని ఐటమ్స్.